అ
అ
హలో హలో
హలో
హలో
హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార అండి
ఆ బాగున్నం ఏం చూస్తున్నారు
ఏం లేదండి కలిగానే ఉన్నామండి ఇందాకే లంచ్ అయిందండి ఖళీగాన ఈరోజు మటన్ చేసుకున్నామండి
అవునా ఆ తిన్నానండి తిన్నాం అందరం
అవునా ఏం చేస్తున్నారండి మరి
ఏం లేదు ఖాళీగానే కూర్చున్నాం అలా చెట్టు కింద
అవున
ఇప్పుడే కొంచెం కాస్త ఎండ తగ్గింది ఆ చెట్లు ఉన్నాయండి చా
అవునా
గార్డెన్ లానే ఉంది మాకు ఇంటి పక్కన
అవునా అవున ఏమేం చెట్లున్నాయి అన్ని
మందరం చెట్టు ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి వైట్ ఫ్లవర్స్ చాల తులసి చెట్లు ఉన్నయ్ చాల
ఆ
ఇంక సన్న జాజి ఫ్లవర్స్
ఆహా
చెట్టు
ఆ
మామకాయ చెట్టు ఉండే పోయింది
ఆహా
కనకావరం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏమో వంకాయ్ చెట్టు పెట్టింది చిన్న ఒక సైడ్ కి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయ్ టమాటో అంట మోస్ట్లీ ఫ్లవర్సే ఉంటాయి
అవునా బానే చెట్లు ఉన్నాయండి మాకు కూడ అంతేనండి చాల చె
మమ్మీకి ఇష్టం మట్టి ఉంది అని అంటే ఒక సైడ్ ఇంటి పక్కన మట్టు ఉందిగ
ఆహా అవున మాకు గూడ నండి మామిడికాయ చె జామకాయ చెట్టు ఉంది ఆ మళ్ళీ సీతాఫల్ చెట్టు ఉంది ఆ ఇంకా ఇట్లా మీరు అన్నట్టు రెండు మూడు రకాల మందారం చెట్లు ఉంటాయి కదండి ఒకటి రెడ్ కలర్ బందారం ఎల్లో కలర్ది ఆరిక్కది ఒకటి ముద్దది దాంట్లో కూడా రెండు రెండు కలర్స్ న్నాయి మళ్ళీ ఎల్లో కలర్ రోస్ ఉంది రెడ్ కలర్ రోస్ ఉంది వైట్ కలర్ రోస్ ఉంది పింక్ కలర్ రోస్ ఉంది మా కూడా ఆ మళ్ళీ ఇంకా అని ఆ అదేంటి మ్ నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయల చెట్టు ఉంది బత్తాయ చెట్టు ఉంది
అవన్నీ కాస్తున్నాయా చిన్న చిన్నయా
లేదండి అన్ని పెద్ద చెట్లే అన్ని కాస్తున్నాయి ఒక అ ఒక నిమ్మ చెట్టు మాత్రం కొ చి చిన్న ఉందండి కాకపోతే ఈ మామిడికాయలు కాస్ తున్నాయ్ మళ్ళీ ఆ మామిడికాయలో కూడా పచ్చడికాయలు ఉంటాయి కదండి పుల్లటికాయలు ఉందండి మేము మా చెట్టుతోనే మేము పచ్చడి పెట్టుకున్నాం ఈ సంవత్సరము ఒకటి ప ఆ ఒకటి పచ్చడి చెట్టు ఉంది ఒకటి అ తీయ్యటి పండ్ల చెట్టు ఉందండి మళ్ళీ మా ఇంటి ఎనకాల కూడా చాలా ప్లేస్ ఉంది అయితే మేము చిన్నగా తోట చేస్ కున్నాం దాంట్లో వంకాయలు బీరకాయలు బెండకాయలు టమాటలు పచ్చిమిరపకాయలు ఇలా అన్ని కూరగాయలు పెట్టుకున్నాం పాలకూర తోటకూర మేము ఇంకా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి మా ఇంట్లోనే అన్ని కూరగాయలు దొరుకుతాయి మాకు
అవునా
ఆ
అదే అనుకుంటున్నా నేను ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా వేరే డిక్ పెట్టుకుంటారేమో వర్షాకాలం వల్ల
ఆ వర్షాకాలం మళ్ళీ ఇప్పుడు చిక్కుడుగాయల చిక్కుడుగాయలు కూడా పెడతామండి ఇంకొక్క అంటే కొంచెం వర్షం ఎక్కువ పడట్లేదని చూస్తున్నాము ఇంకొక్క రెండు మూడు సార్లు చక్కగా వర్షం పడితే ఇంకా చిక్కుడుకాయ చెట్లు ఇవి కూడా పెట్టుకుంటామండి మేము
బానే చాలా బావుంటారు అట్లయితే
అవునండి మళ్ళీ చాలా చక్కగా చల్లగా ఉందండి ఆ చెట్టు కింద పిల్లల అయితే ఇప్పుడు చాలా ఆడు కుంటున్నారు చెస్సు క్యారంబోర్డు ఇవన్నీ చక్కగా మళ్ళీ ఇది గవ్వలాట అష్ట చెెమ్మలు చెట్టు కిందనే ఆడుకుంటున్నారు అంటే మధ్యాహ్నం అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది కదాండి
అవును
అలాంటి సమయంలో చక్కగా చెట్టు కింద చల్లగా ఆడుకుంటున్నారు అయితే ఇంకోటేటంటే అ మొన్న అట్లా నేను మార్కెట్కి ఎళ్ళినప్పుడు అవగాడో ఉంటది కదా అండి అవగా అవవు ఎడో తెచ్చుకున్నాను జ్యూస్ చేసుకుందమని అని జ్యూస్ చేసుకున్నాను అయితే దాంట్లో సీడ్ వస్తది కదా అది మ ఒట్టిగా పడేయడం ఎందుకని చెప్పేసి నేను దాని పైన పొట్టు తీసి మట్టిలో పెట్టాను మరిది వస్ త్తదో చెట్టు రాదోనని అయితే అది కూడా చెట్టు వచ్చిందండి ప్ఆ
రేడ్ ఫ్రూట్ ఇంకేనా మీ ఇంట్లోనే కాస్తాయి
అవును ఇంకా ఇ దానికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి నేను వెళ్ళినప్పుడుయితే నాకు అది వంద రూపాయలకు ఒక కాయ పడింది ఇంకా నేను అను కున్నాను అసలు ఇది వస్తదో రాదో చూద్దాం లేదని నేను ఒకసారి యూట్యూబ్ లో చూసినా మరి అది ఎలా కల్టివేట్ చేయాలని అయితే వచ్చింది నే అలానే పెట్టినా కానీ అందులో వాళ్ళు వాటర్ లో పోసి ఒక నాలుగై వదు వారాలు ఉంచితే కాయ వస్తుంది అలా ఆకులు వస్తాయి అని చెప్పారు కాకపోతే అది అంత ఎందుకు ప్రాసెస్ అని అటుగానే భూమిలోనే పెట్టానండి అదేం చక్క ఇంకా ఒక నాలుగు వారాలకి కరెక్ట్ గా నాలుగు వారాలకి రెండు ఆకులు వేసిందండి అహ అలా పెట్టి ఒక రెండు నెలలు అవుతుంది మంచిగానే ఒక ఫీట్ అంత అయిందండి ఆ చెట్టు కూడా
చాలా బాగుంది మరి అది ఇంకా నెసేవాకి ఇంకా పెద్దగ వచ్చె
ఆ నెక్స్ట్ ఇయర్ ఒక పెద్దగా అవుద్ది మళ్ళీ నేను చూసాను మరి దీనికి కాయలు ఎప్పుడు వస్తాయి అని చూస్తే అది పెట్టిన మూడు సంవత్సరాలకి కాయలు వస్తాయ్ అంట
ఇంక త్రీ ఇయర్స్ వేయిట్ చేస్తె కాయలోస్తయ్
అవునండి ఇంకొక మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తే గనక కాలు వస్తది భీ స్వారీ చెట్టు వస్తది ఆ
ఈ ఈసారి సమ్మర్ వెకేషన్ కి ఏం చేసింరు మరి
సమ్మర్ వెకేషన్ అంటే ఈ సంవత్సరం అయితే మేము ఎటు వెళ్ళలేదండి ఎందుకంటే ఈ అన్ని పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాల ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా
ఉ
అయితే ఇంకా ఈ సంవత్సరం ఎటు వెళ్ళలేదండి కాకపోతే పోయిన సంవత్సరం మాత్రం మేము తిరుపతి కెళ్లాం అండి అందరం మ కుటుంబంలోని దాదాపు ఒక ముప్పై మంది మేము వెళ్ళామండి
చాల థర్టీ మెంబర్స్
ఆ థర్టీ మెంబెర్స్ మేము వెళ్ళామ అండి అందరు మా ఫ్యామిలీ మాదే అసలు జాయింట్ ఫ్యామిలీ మా ఇంట్లోనే మేము పదిహేను మంది ఉంటాము ఇంకా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అత్తమ్మలు మామయ్యలు అమ్మమ్మ తాతయ్య
మీ హోమ్ మీ హౌస్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటార మీరంద
అవును అవునండి మాది ఉమ్మడి కుటుంబం అండి మేము పదహారు మంది పదహే పదిహేను మంది ఉంటాము అండి ఇంక అప్పుడు ఇంక అందరికి ఇంక అందరు వెళ్ళాలి వెళ్తేనే అందరుూ బాగుంటది కదా అని చెప్పేసి అందరం వెళ్దాము ముప్పై మంది వెళ్ళాం కాకపోతే మాకు ఇక్కడ చిన్న లో టు కూడా లేకుండెనండి చాలా బాగుండే తిరుపతిలో
ఉపతి అంటే బాగుంటది స్వామి వారు
ఏం చక్క అసలు పోవె రిజర్వేషన్ చేసుకున్నాం అండి ట్రైన్
మరి దర్శన దర్శనంకి మరి టికెట్స్
దర్శనానికి అక్కడ విష్ణు నివాసం ఉంటది కదండి అందులో మాకు టోకెన్స్ ఇచ్చారు
ఉ
ఆ అయితే ఇంక అక్కడే మేము తీసుకున్నాము అందరికి మా అందరికి కూడా మేము అక్కడే తీసుకున్నాము ఇంక వాళ్ళు ఆ టైమ్ ఇస్తారు కదా దాని పైన ఆ టైమ్ కి వెళ్ళామండి ఆ టైమ్కి వెళ్తే మాకు ఒక మూడు వెళ్ళిన సమయంలో ఇంకొక మూడు గంటల తర్వాత మా దర్శనం నమైంది
మీకు ఇంకా తాస్ట్ గా అయింది త్రీ అవర్స్ అంటే
అవును
ఇంకా రే లేట్ అవుతది అని అంటారు కదా అంటే మీ స్పెషల్ దర్శనమా
లేదండి మాది ఏం స్పెషల్ కద అది మాది సర్వదర్శనం అన్నట్టే ఇంకా ఇలా టోకెన్స్ తీసుకొని పోయాము మూడు మూడు గంటలలో మేము వచ్చేసామండి బయటికి ఇంకా మూడు గంటలు కూడా మాకు చాలా ఇలా పాలు పోయడం వాళ్ళు టిఫిన్స్ పెట్టడము అలా చేస్ సరండి అమ్మ తిరుపతి పోతే అసలు ఎక్కడ కూడా చిన్న లోటు కూడా ఉండదండి అని చక్కగా ఉంటదో మళ్ళీ సమయం కూడా మనకు అసలు అర్ధమే కాదు ఇల్లు కూడా గుర్తుకే రాదు
మేము ఇప్పటి వరకు వెళ్ళలేదు సార్ వెళ్ళాలని చాలా ఉంది బట్ స్వామి వారి పిలుపురాంది మనం వెళ్ళలేము కదా
ఆ అవునండి అస్సలు వెళ్ళలేము స్వామివారి పిలుపుంటేనే వెళ్తామండి మనము మళ్ళీ ఇంక్ అవును తిరుపతి నుంచి మళ్ళీ పైనా అక్కడ శ్రీవారి మెట్లు జపాలి టెంపుల్ ఆకాశగంగ శిలాతోరణం
ఆహ దర్శనం అయినాంక అల్పిరి మెట్లు ఇక్తారా అల్పిరి మెట్ల అయినాంక కదస్తున్నాం
ఆ ఫస్ట్ అల్లిపిరి మెట్లండి ఫస్ట్ మనం ట్రైన్ దిగినాక అక్కడ నుంచి ఆ మెట్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకో ఇంకాస్త ముందుకెళ్తే అక్కడే అల్పిరిమెట్ ఎట్లా అంటారు వాటిని ఆ ఎల్పిరి మెట్లు ఎక్కు ఎక్కిన తర్వాతనే మనం పైకి పైన తిరుమలకి అంటే తిరుపతి దేవస్థానం దగ్గరకి వెళ్దాం అన్నట్టు అక్కడ వెళ్ళినాక ఆ మనము లగేజెస్ ఏమైనా ఉంటే మనం కింద పంపించచ్చండి మనము వెహికల్లో వేస్తే అవ అన్నీ పైకి అక్కడ లగేజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతు వెళ్ళిపోతాయి మనం నడుుకుంటు ఎల్లి మల్లి లగేజ్ కౌంటర్ దగ్గరకి వెళ్లి మన లగజెస్ తీసుకోవడం ఉంటది
మీరు ఫస్ట్ అలిపిరి మెట్లు ఎక్కె వెళ్ళారా
ఆ లేదండి అన్ అంటే మేము ఇలా ట్రై అంటే వెహికల్ తీసుకుని వెళ్ళామండి బస్సెస్ ఉంటాయి లేదంటే కార్స్ ఉంటాయి మేము నడుచుకుంటూ వెళ్ళలేదు అంటే నడకదారిలో వెళ్ళలేదు మేము మా మేము మేము ముప్పై మంది మెల్లాము కదా ఒక నలుగురుఐదు ఇప్పుడు మాత్రం నడుచుకుంటూ వచ్చారు ఇక వాళ్ళు మొక్కుకున్నారంట నడుచుకుంటూ వస్తామని వాళ్ళు అలా వచ్చారు మేమందరం వెహికల్స్ తీసుకుని వెళ్ళినామ్
అంటే ఎన్ ఎంట్రెన్సే స్వామి అలిపిరు మెట్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి మనం నచుకుంటూ కొండప్ పకెళ్ళ కొండపైకెళ్ళినాక అక్కడ మ స్టేయింగ్ అవన్ని
అక్కడె కొండపైనే ఉంటద అండి ఇప్పుడు మనం వెళ్ళినాక మనకి మనం ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు రూమ్స్ ఇస్ తర్వాళ్ళు ఆ మనం లైన్ లో ఉండాల్సి ఉంటది మన ఆధార్ కడ్ పైన వాళ్ళు రూమ్స్ ఇస్తారు ఆ రూమ్స్ తీసుకొని ఇంకా రూమ్ లోకిళ్ళి మనం ఫ్రెష్ అప్ అయి మన దర్శ వాళ్ళు టోకెన్స్ ఇస్తారు కదా ఆ టోకెన్ టైమ్ కి మనం దర్శనానికి వెళ్తే అయిపోయిద్ది
మన లగేజ్ అవన్నీ సేఫ్ గానే ఉంటాయ అన్నమాట మనం కింద మెట్ల ఎక్కి వెళ్ళే లోపు పో అవి అక్కడికి వెళ్ళిపోతే
ఆ అవి అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికిళ్ళి ఉంటాయి మనదంతా మెట్ల ఎక్కినాక ఇంకా మన లగేజెస్ అన్ని కలెక్ట్ చేసుకొని మనము రూమ్ దగ్గర ని అంటే రూమ్స్ కూడానండి టైమ్ ఉంటందండి దానికి కూడా ఆ అ లె రూమ్స్ తీసుకొని ఇంకా మనం ఫ్రెష్ అప్ అయి మనం దర్శనానికి వెళ్లేేస్తే అయిపోయిద్ది
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్
ఆ ఓకే అండి మీరు వెళ్ళండి ఎప్పుడైనా చాలా బాగుంటది చాలా ప్రశాంతంగా ఉంటది
సరే అండి
ఆ ఓకే అండి బాయ్ అండి
బాయ్